హలో
హలో
హలో వాయిస్ రావట్లే
వస్తుందా
వస్తుంది ఎలా ఉన్నారు బాగున్నారా
ఆ బాగున్నాము వాతావరనం ఎలా ఉంది
మంచిగా ఉంది చల్లగా ఉంది
వర్షం వచ్చింద
ఆ వర్షం
ఆవు
మా ఇటు మొత్తం మబ్బు మబ్బు ఉంది వర్షం రాలేదు కాకపోతే చల్లగా గాలి వస్తుంది
చింది తగ్గింది గాలీస్తుంది చల్లగా
ఉంది పైన మేడ మీదాక వెళ్తే బాగా చల్లగా ఉంది కరెంట్ కూడ లేదండి ఉ ఇంక కాలేదండి కరెంట్ వస్తే తిందామని ఉన్నాము.
అ
మీరు తిన్నారా?
ఇంకా తినలేదాండి ఇప్పుడు తింటాం కొద్ధి సేపుయితే
మీరు మూవీస్ అవిమైనా చూస్తారాండి?
ఆ చూస్తానండి
థియేటర్ కెళ్తారా?
హు ధియేటర్ కి కెళ్ళాము ఎప్పు ఏ ఎప్పుడయినా ఒకసారి ఎ
లాస్ట్ మూవీ ఏం చూసారండి థియేటర్ లో?
ఆనాజీ
ఉమ్ తానాజీ
ఉమ్
అఓ దాని తర్వాత మళ్ళీ చూడలేదా?
చూళ్లే
ఎక్కడ అండి తానాజీ, ఎక్కడ చూశారు?
ఉమ్ థియేటర్ లో
దియేటర్ లో చూసారా
మీరు చూస్తారా?
ఆ చూస్తానండి నేను కూడా చాలా రేరుగాను ఎందుకంటే ఇప్పుడు పె ఇంట్లోనే పెద్ద పెద్ద టీవీస్ వచ్చేసినాయి కదా
ఉమ్ ఇష్టంగా ఏం చేస్తారు హారర్ మూవీ యమం కామెడి ఫ్యామిలీ డ్రామాస్
అట్లేం లేదండి ఎక్కువగా అంటే కామెడీయే చూస్తాను అంటే కామెడీ షోస్ అట్లా చూస్తాను.
ఉమ్ ఇది అంత చిందింది స్టు
మూవిస్ చూస్తాము మూవీస్ కూడా లేటెస్ట్ ఏమన్నా హిట్ మూవీస్ మంచి కథ ఉన్నాయి. ఏ చూస్తాను రీసెంట్ గా దురంధర్ బావుంది అంటే దురంధర్ చూస
దురంధర్ చుసారా మేము కూడా చూసాం అండి. అది రియల్ స్టోరి ఆటా
ఏంటండీ?
మూవీ స్టోరీ
అది ఏం లేదు ఒక రాయ్ ఏజెంట్ ని పాకిస్తాన్ లో పంపిస్తారు. హంజా అనే పేరు ఆయ ఆయన పేరు హంజాగా మార్చి పంపిస్తారు. ఇగా ఇంగా అక్కడ ఏ మ్
జరిగింది స్టోరీ అ రియల్ స్టోరీ అని కొందరు అంటారు అట్లా
ఆ రియల్ స్టోరీ కాకపోతే అందులో కొంచెమే యాడ్ చేసిండ్రు ఫిలిమ్ది.
ఇప్పుడు మూవీస్ దే యాడ్ చేయ్యాలి కదా లేకుంటే ఎట్లా మూవీ అయితది
అవును ఇగ రీవర్స్ కి నచ్చాలి అంటే కొంచెం యాడ్ చేసిండ్రు ఒరిజినల్ గా అయితే ఆ ఏజెంట్ ఎవరైతే వెళ్తాడో ఆయన పాకిస్తాన్ లోనే చనిపోతాడు కాకపోతే మూవీలో మాత్రం రిటర్న్ అచ్చినట్టు చూపెట్టిండు
ఆహా
మీరు కూడా చూసారేమోండి రెండు చూసారా వన్ టూ
లేదండి టూ చూసాము
వన్ చూస్తేనే టూ అర్ధమయితది కదా అండి
ఆ చూడలె ఫస్ట్ మూవీ మా పిల్లర్ చూసారు
ఉమ్
వాళ్ళు చెప్పారు ఇట్లే
ఇంకా మీకు మీకు ఎలాంటి మూవీస్ అంటే ఇష్టం
నేను అన్నీ చూస్తా కామెడీ మూవీస్ అన్ని మూవీస్ చుస్
మీకు గుడా కామెడీ మూవీస్ అంటేనే ఇష్టమా
హా హారర్ కూడా చూస్తాను
హారర్ కూడా చూస్తారా మీరు డ్రామాస్ చూస్తారా అండి
డ్రామాసా ఆ పాకిస్తానీ డ్రామాస్ చూస్తాం
టీవీ సిరియల్స్ ఉర్దూ టీవీ సిరియల్సా
హా
అహ ఇంకా అండి చెప్పండి
ఇవాళ అయితే పోయి వాతావరణం మా సైడ్ కూడా బాగా చల్లగా
అవునండి నిన్న మొన్న టూ డేస్ ముందు ఇచ్చిండు ఇవాళ చల్ల బడ్డది మొత్తం వర్షం రాకపోయినా చల్లగనే ఉంది
ఊ
ఉ లేకపోతే బాగా వేడి వేడిగుండె వేడిగాలిలు వేడిగా ఉండే వాతావరణ కాస్త చల్లబడ్డది ఇప్పుడు ఎట్లా మనకు కొంచెం సీజన్ మాడితే వెదర్ మారిపోతది
ఆ
ఇప్పుడు పిల్లలకు కూడా ఇగ నెక్స్ట్ వీక్ నుండి హ స్కూల్స్ ఏ ఉంటాయి కదా ఆ టువెల్త్ నుంచి స్టార్ట్ అయితుంది ఉ ట్వెల్త్ నుంచి స్టార్ట్ అయితయ్
ఈ ఇయర్ కొంచం మ చే అంటే పోరు
అంటె ఆ
స్టార్ట్ అయిన రోజు పోరు కొన్ని రోజులు
ఇన్ని రోజులు హాలిడేస్ దొరికినాయి కదా వెళ్ళాలి అంటె వెళ్ళరు మళ్ళా దాని తర్వాత మళ్ళా పదమూడు పద్నాలుగు మళ్ళా సెకండ్ సాటర్డే సండే ఇగ మండే నుంచి బోతరు వాళ్ళు
మండే జెప్పుపోతారు ఇప్పుడు కాలేజ్ స్టార్ట్ అయింది కదా కాలేజ్
కాలేజెస్ స్టార్ట్ అయ్ ఇంటర్ ఇన్ ఇంటర్మీడియట్ కాలేజెస్ స్టార్ట్ అయినాయి డిగ్రీ వాళ్ళవి కూడా ఆరో తారీఖు నుంచి అని ఇచ్చిండు ఉస్మానియా పరిధిలోని డిగ్రీ కాలేజ్ జస్కి ఆరు వరకు ఇచ్చాడు అంటే వాళ్ళకి కూడా ఫస్ట్ వాళ్ళక్ ఫస్ట్ నుంచే ఉండే కాకపోతే మళ్ళ ఎండలు బాగున్నాయని మళ్ళా సిక్స్ డేస్ పొడిగించిండు
ఉ
ఇంటర్ వాళ్ళకి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయ్
ఈ సమ్మర్ అయితే బాగా నుంచి బాగా వేడి ఉండే
ఆ ఇంగ ప్రతి సమ్మర్ అట్లనే ఉంది లాస్ట్ టైమ్ కూడా గంతే ఫార్టీ సెవెన్ అట్లనే ఉండే
కాదండి మా బాగానే ఉండే కొంచెం మా ఇట్లా అయితే కూల ఉండే ఉండలేమాకా అంటే ఇప్పుడు ఫస్ట్ అయితే
ఎక్కడ కూడా ఉండలేమండి కంపల్సరీ కూలర్ కావాల్సిందే
అంటే కూలరేస్తాం కపోతే చిన్న కులరు ఉన్నది మాది బయట ఉంటది ఇప్పుడు పెద్దది హాల్ల ఇట్ల పెద్దగా పెద్దది
ఆ
అది పెట్టారు బాగా వేడున్నదని
ఆ
ఫస్ట్ ఐతే పోయి సమ్మర్
ఎంత ఉండే అండి టెంపరేచర్ డిగ్రీ ఎన్ని డిగ్రీస్ ఉండే
ఫార్టీ సిక్స్ అలా
ఫార్టీ సిక్స్ ఉండేనా అది ఫార్టీ సిక్స్ అవి నార్మలే కదండి ప్రతి సంవత్సరం ఉంటది ఫార్టీ సిక్స్ ఫా ర్టీ సెవెన్ అట్లా ఇంగ ఫిఫ్టీ ఎళ్ళలేదు ఇగ సెవెన్ ఫార్టీ ఎయిట్ లాస్ట్
చంద్రప్పు లో ఫిఫ్టీ అట్ల అయింది
అవును అటు కోల్డ్ మైన్స్ ఉంటాయి కదా అండి కోల్డ్ మైన్స్ సున్న కాడ కొంచెం ఎక్కువనే ఉంటది
అవును అది వెడి ఇది వెడి కలిసి హైప్ అయిపోతది
గాలి వస్తుందండి
హ చల్లపడతది వాతావరణం వర్షం వచ్చింది కదా
ఊ వర్షం వస్తదేమో నైట్ లో
ఆ కావచ్చు మాబ్బోలు బ్లాక్ బ్లాక్ గా మొత్తం ఒక సైడ్ బ్లాక్ ఉన్నది సైడ్ కి ఎత్తది దాన్ని బట్టి వర్ష మొత్త
తిన్నారా అండి మీ
లేదండి కొంచమే సేఫ్ త టైం కాలి
ఊమ్ ఏం జేసారండి కర్రి
ఉమ్ బ్రింజ ట్యమాటో
ఇంకేంటండి
ఆ చపాతి జవాయ్
జొన్నాలయ జొన్నా చపాత్ త్య చపాతి అనర్ గదండి రొట్టెన
ఉప్పె
జొన్నరొట్టె తింటారా అండి మి ఇంట్లొ మి ఇంట్లొ జొన్న రొట్టెల్ దింటారా
ఆ అందర్తింటారండి ఇష్టంగా తిన్
చె చెయ్యొస్తదా అమ్మ మీకు జొన్న రొట్టె
ఔనండి వస్తది
అది మామూల్గ గోధుమపిండీ ఆ ఆ ఇదీ చేస్నట్ ట్టు కాదు గద
అహ కాదండి దాన్ వేరే ప్రాసెస్సుంటది కొంచెం అంటె కల్పడం వేరుంటది ఎలంటె ఇప్పురు
కొంచం వేడి వేడి నీ అమ్ వేడి నీళ్ల తోటీ కలపాలె గద
ఆ చల్ల నీళ్ళు కుడా వెయ్ యెయచ్చు కాకపొతె అది బాగా పర్ఫెక్ట్ ఉన్నవాళ్ళు వేస్తారు
ఉమ్ అంటే అదీ విరిగిపోతది గద
ఆ అవి తిగిప్పోతాది
అలాంటి చెయ్యరాని వాల్లది వెళ్ళిపోతూ ఉంటది.
ఉమ్
అం అంబలి అంబలి జేస్తార అండి సమ్మర్ లొ
అ
అంబలి అంబలి జేస్తార
ఆ జేస్తామ్ ఇక్కడ గుడా ఇస్తరు గుడా
ఇస్తర
ఆ మార్నింగ్ ఆపంచి పెర్త మార్నింగ్ నైన్ వర్క్ యండ్ ట్వెల్వర్ లెవెన్
అన్హు ఉమ్ మంచిది చల్లదు అండి అది సమ్మర్ లొ
ఔను.
చలబా చల బాగుందన్పిస్ చాల బాగుంటది అంబలీ గట్క గన్నె రొట్టె ఇది దినాలె
మీక్ మీరూ తీసుకుంటారారండి
లేదండి మాకెవ్వరు చేస్పే మాక్చేయడం రాదది
అహా ఇప్డి ఇప్పుడు మీరు చేస్తే ఒకవేళా తీస్కుంటార
అడుగుతున్నార
అ
తింటారు అని అడుగుతున్నారా
అంటే ఇప్పుడు అంబలి చేస్తే తాగుతారా అని అడుగు
అదే అదే అవును అవును ఇష్టమండి
ఏదంటి దానిలో వేరే వేరు చేస్తారు అంటే ఇప్పుడు రాగి
ఈ ఏమో కాని మొత్తానికి లిక్విడ్ రూపంలోనే ఉంటది కద అండి
ఆ టేస్ట్ వేరే వేరేలాగా ఉంటది సరే అండి మీతో మా థ్యాంక్
ఓకే
ఓకే అండీ